చెప్పురా
ఏం చేస్తున్నారు
ఏం చేత్తలేన్ నువ్వేం చేత్తానవ్వ్
ఏం లేద్ అట్టనేపన్న మంచాల నవారు మంచంలో
ఎందుకురా షాప్ లో పోయి కూసోలే
షాపులా కూసోలే షాపులో మా అమ్మ ఉంది గిరాక్గిరాకీ ఇప్పుడు నైటైంది కదా ఉందిప్పుడు గిరాకి
ఆమె మొక్కాళ్ళే నోతయంతాన్నవ్ పాపం రెస్టాన్నిత్తలేవ్
ఈమెకినరం ఎక్కిందింట మోకాల్ల మీద గుజ్జు ఉంటుది కదా గుజ్జు నరం ఎక్కింది
గుజ్జు అరిగిందా గుజ్జ మత్తం బో
ఆ అరిగిందంట అదే బావకైన్టైందంట బాగుంటాను కదా ఇప్పుడు బాగు చస్త మంచిగానిి అంట దానికి
అడ అత్తా ఇటు బావా
ఆ ఇద్దరు
ఇద్దరు మళ్ళీ ఇద్ద అమ్మమ్మ
ఆ చూత మధ్యాహనికిపిస్తామంతను ఇది కూడా అట్లా కావాలని చెప్తాంది
మ ట్రైనింగ్ ఇతర నడగద్దా
ఇప్పుడే బండమదమన్నది
కాదు మరి ట్రైనింగ్ ఇస్తాను అని అడుగద్దా
అే ఇదా
ఆ
అఖెరాడ ఆ కొ
లానే
బావ అడగాలి అను కొంచెం బిజినెస్ మన్లా బిజీ ఉంటా ట్టానుో
ఆ
అమలాపురం ట్రైనింగ్ పోతందింట
వర్క్ ఫ్రమ్ హోమ్ ఏనేమో
వర్క్ ఫోమ్ కదంట ఇది అమలాపురం ట్రైనింగ్ అంట రోుకు నలభై వేలు వస్తానే అంటా
అమలాపురంంట ఎంత రోజకినాాల పోయవలే
ఇక్కడ ఫోన్ షాపులు ఉంటాయి కదా పౌచలేసుడు టెంగాళసరు
ఆ
వాళ్ళకి రోజులు నలభై వేలు మిగుతానే అంట అమలాపురంలో అదంతా ట్రైనింగ్ ఇస్తానంట ఎట్లాేదంతా సరే అదే న బహమన్నాడు ఎవరికి చెప్ప కాని నన్నయి అమ్మన్నారు మన ఇద్దరం మన ఇద్దరమే పోదాము ఇద్దరమే సక్సెస్ అయిదామ అన్నారు నాకు లక్ష నీ ఇవై వేను నాకు రెండు లస్తతే నీ లక్ష అకుంటాయి ప
లక్షత్ ఇరువై వేల
పంట మక్ష అయితే నాగు ఇప్పు చెప్తానంట బజినస్ ఆ వొళ్ళు ఇప్పిత్తర అక్క సెపరేట్
అ మరి ఇగ పోక పోయిన ఎంబడి రోజు నలభై వేలు అంటే
క్రమం ఎందుకు అని ఆయన పోయిట మీది వచ్చినంక వర్క్ ఫ్రం హోమ్ తీసుకున్నామని చెప్తారు ఇప్పటి నుంచే ఎందుకు
మరి పాపం మా అన్నకి అలా బామర్ధులకి చెప్పద్దా ఉట్టిగా అలా బామర్ధులకి
ఆళ్ళ పె ఆళ్ల పెద్ద బామర్ది మ్మ్ చిన్న పాప మాదిరి గా ఎత్తయ్యేది చిన్న బామర్దికి చెప్పాలే మరి
వెదేగద
యిరవై వేలు మిగులుతున్నాయి మింత న అడి తిన కలేదు అయితే మరి ఎక్కడన్నావు మరి అని
రోజుకి నలభై వేల స్క్రీన్ గాళ్యిన ఎత్తర మిగులు
ఎస్ ఏమో ఒక రోజు ఎతార ఆ వెళ్తాం అంటాడు ఇపొద్దిక్కనే ఉన్నయాం
ఇంట్లకెళ్ళేసుడా స్క్రీన్ వాళ్ళు
చో వర్క్ హోమంట అదే కావచ్చు ఇంటికత్తడు కావొచ్చు
కా ఇట్లా
అంటే ఇది ఇన్స్టాలో పెడతడు ఇన్స్టా ప్రమోట్ రింగేత్తడంటా
ఆహా
అది
మంచిగానేయ్ మరి కొత్త కొత్త ఐడియాలు
కొత్త కొత్త ఐడియాలే
సక్సెస్ అయితాడు జల్దీ
అదే
ఓ మీ నాకైతే టూ జీబి జాలుతనే లేదు మర్ ఇనవార్కుకి గోలి
ఇప్పుడే వత్తాంది మొత్తం నచ్చుకుంటైతే మరి గుర్తొచ్చింది టూ జీబి మొబైల్ తెత్తాను ఇప్పుడే షెటర్ గుంజదామని జూ తమ నోకస్ మెమరీ కార్డ్ వేస్తే లోపడికి పోయింది ఇప్పుడేవ అన్నాడు కాలి మీద కాలేసి హలో
మరి బయట అయ్యొద్ద గా లోపల ఎత్తర ఎవర
ఆ ఇప్పుడ ఇప్పుడే ఒక ఆటో పోతుంది రోడ్ మీద నుంచి ఆటోలో ఇద్దరు ము ముగ్గురు ఉన్నరూ ఇప్పుడే చంద్ర గుంటంటాలు మా
ఇప్పుడే గుంచి తాంది ఎందుకో
మరి టైం ఎంత అయింది వహైదరాబాద్ అయితే ఈ టైంకి ఇప్పుడేమంటి
ఇప్పుడే తెలుస్తారు అన్ని షాపులు హ్మ్
ర్లే మమ్మీకైతే మొకళ్ళ గుర్చిుందా
దశ అయితే ఆయన దాన్ని తీసుకోయి కాలవెట్ట ఇడికెల్లి ఆ
అమ్మమ్మ మురళీ కాల పెట్టా కరాణంగాను కాలవెట్టింది కదా
అమ్మ మాకు దశకి ఎందుకు పడతలేదు
ఏమో ఇద్దరికి పడతలేదు ఏమో ఇద్దరు లొల్లి పెట్టుకున్నట్టున్నారు ఊకే మ్ ఇద్దరు లొల్లి పెట్టుకున్నట్టునారు
ఇకాపి మమ్మేంమీ చేతంది మరి
మీ క పన్నది బండ మీద
మరి మనది ఇచ్చినావా గుజ్ వేరుగడ అరి గీత
బూస్ట్ బూస్ట్ తింటామ అయితే అనుకున్నది ఇప్పుడే బూస్ట్ యేసింది నోట్ల
ఎసంద బూస్టు
కొంది పండుకుంది
బూస్ట్ అయి మూతి సుట్ అంటూ తాంది ము ఉక్కు చుటు అంటుతంది ఎప్పుడు అదే ఉన్నది మరి మత్తంబు ఎంత
అదే అంబారు అది మొత్తం మూదకి పోసుకుంటది అంతే అది
అది ఊంటదన్న లేద ఇగ
ఉ ఊనసలు ఉండదిగ
అంటే డైరెక్ట్ లోపల కనెక్షన్
ఆ ఇప్పుడే ఉంచింది ఇప్పుడే ఉంచింది కు కొ అటు తిరిగి వండుకుంటాంది ఇటు తిరిగి తిరిగి పన్డుకున్నాదిప్పుడే
ఉమ్
చీదా పనుకున్నది అబ్బా అంటాన్ది
ఇహ్హ్ ఇహ్హ్ హ్ ఇహ్హ్ మణి పోయిన్డా
ఆ మన్రైతాయ్ పోయిన్డ్
మణి పాపం పొడుగులో పెరుగుతాన్డు అడ్డంలో బంద్ చేస్నాక
అట్నే వేరుగనె ఎట్లాయ్తాది
ఆ ఆ ఈడేమో అడ్ అడ్డమ్లో పెరుగుతాన్డ్ మరి
ఎవడు చిన్నోడా
హుమ్
ఇంక మరి
చెప్పాలి ఇగ ఏమ్ తిన్నావ్ ఏం కూర
ఇక్కడ ఉంటది ఒకటి బ్లూ కలర్ చాపైతే అదిన్న
అ
ఉమ్ బ్లూ కలర్ చాప్ వుంటది చిన్నది అయితే దాన్ని ఫ్రై చేస్కొని తిన్నా
మంచిగున్నాయా
ఆ మస్తుంది
హ కౌస్ కౌస్ రాలె
రాలే రాలే మమ్మండింది
ముళ్ళులున్నాయా
లేవు దాన్కి
ఏ ఉంటయ్ చిన్న చిన్న ముల్లులు
ఏమ్ ముయ్యు తిన్న అయిపోన్ద్ మమ్మే అది చాప చెర్ అన్నం ఉంది కాబట్టి అక్కడే ఏం పని ఉండదని దాన్ని అండింది
ఊహ్హ్మ్ అది తింటే తిన్నావ్ గానీ నీల్ల్ తాగకు
ధాంసప్ తాగిన
మరి అయింతా ధాంసప్లోతిరిగేయ్ గిట్ట కడుపుల
ఆ తినది హ్ ఇప్పుడే కళ్ళు తుడ్స్ కళ్ళు తుడస్కుంటాన్ది మమ్మీ ఇప్పుడే అయితే
అవునా ఏమన్నా ఊస్లాచ్చినయా
ఇప్పుడే కళ్ళు తుడస్కునది ఇప్పుడే బొత్త మీద చేతు పెట్టింది
ఇహ్హ్ ఇహ్హ్ హ్ అవ్నా హ్
తమే
అవునా ఉహామ్
నైయ్ అమ్మమ్మ కాలుగోకుతునయ్
మరి నువ్ గోకక్ పోయ్నావా కొంత్సేపు
ఇప్పుడే పళ్లు మళ్లా పళ్ళ మీద చూస్కుంటాంది మల్ల కడుపు చేతి పెట్ ఏంది
అవునా నువ్వేం చేత్తావు ఏడ చెయ్ పెట్నావ్
నేనేం లేదు ఇప్పుడే అట్టేనే ఇంట్లా ఇట్లిట్లా అంటాన్నా
ఉమ్
ఈ టైమ్ ఎందుకో తొందరై
నవ్ కుంటా ఎందుకు ఇంత మెల్లగా నడుతుందంటావ్ మరి నాకు చిక్కు చిక్కు గాడు ఉన్నప్పుడైతే నాకు జిల్ జి లొల్లనిపిచ్చింది టైం ఎందుకో
టైమ్ ఇట్నే ఉందిప్పుడు నియవ్వ
మరి నువ్ మాట్లాడితే వ వన్ జీ బి డేటా అయినా అయిపోతలేదు
అదే నీ ఔ ఇప్పుడు వీడియో చూత్తాంది మమ్మీ ఇగా పల్లెలిగిత్తాంది
ఇల్లిచ్చిందా
ఆ ఇప్పుడు ప కలుపూపుకుంటా నవ్వుతాంది
అవునా అవునా
త్తం ఊగుతాంది
ఉ అయ్యో ఆయంత నేను నవ్వుకుంటా ఉన్నా ల్యాప్టాప్ మీద గట్టిగా కాలేసినా ఏమి ఇరిగిందో ఏమో
ఒక చేతి పెట్టుకొని నవ్వుతాంది ఇగ మమ్మీ ఏంబో ఇట్లానే గొ కోపానికి వచ్చిందిగ ఊకో మమ్మీ నాలింటావు అనుకొని వింటారనుకున్
అయ్యో మరి మా అమ్మ నాకు నువ్వే చెయ్యాల
ఆ
మరి మా అమ్మ అనకు ఏమన్నా వేరే అను
వేరే అంటే
ఉమ్మ్
ఇప్పుడు రాత్రి ఉంది ఇంట్లా పంటావా అంటాంది అయితే అమ్మమ్మ అదే చూతాన్నా
మరి ఈ ఉడుకుపోతల ఎట్లా మరి కూలర్ మంచిగా చెప్
నేను బిల్లి మీద బిల్డింగ్ మీద పంట
ఈ నే నేను కూడా బిల్డింగ్ మీదకి ఎక్తా ఇగ ఈ దొంగలు వచ్చినా మంచిదే ఎతుకపోయినా మంచిదే ఆ దొంగలు ఎతుకపోయినా మం మంచిగా ఒక ఫ్యాన్ ఉన్న రూమ్ లో పారేస్తారు
ఆ టే టేబుల్ ఫ్యాన్ లో వేసుకొని పంటఇగ దాదాపు కింద నిద్ర పట్టింది
ఏ నాకు నిద్రనే బడతలేదు అంత ఉడకపోతాంది ఇంకా అవి ఇవాళ సానం ఏ చేయలే
అవునా
ఇకా ఇంకా ఉడకపోతా నువ్వు చేసినావు అరే ఈయ్యాల స్నానం చేయలే, చేయలే
ఏ చేసిన అప్పుడే మొత్తం కిందకెల్లి ఉరిసి చేసిన
ఆహా అప్పుడు వాసన అయితే మంచిగా చి సెంట్ ఆ
బావున్నది
పిల్లి ఫ్లేవర్ హట గద సెంటూ టిల్లీ ఫ్లేవర్ కాదా
ఆ
మామ్మ అయితే అబ్బాయి ఎంత కమ్మగఉంది అన్నది మరి వారం రోజులు వుంచి పీల్లుత్తాంది కానీ తెల్తలేదు మొత్తం ఎంజాయ్ చేసింది మొత్తం సెంట్ అంతా
బాయ్
తీ అంటే తాత గాలి
ఆ రాజుభాయ్ అంటారా
అనచ్చు
అమ రాజుబాయ్ అంటార ఇ ఇంకొకరు పేరున్నటి చెప్తారు
బాయ్
ఆ
బై బై బై మరి ఇగ